హలో హాయ్ హలో వినిపిస్సుందా
ఆ వినిపిస్తుంది క్కా బాగున్నారా
బాన్నార
ఆ బాగున్నాం క్కా
ఉమ్ తిన్నారా ఆ ఆ తిన్నాం
ఏం చేసు
హా మేమా వా తినేసి ఫ్రీగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాం
అవునా ఏం తిన్నారు
మేం లెమన్ రైస్ చేసానా
హో లెమన్ రైస్ నా ఫేవరెట్ రైస్ కా అది
ఆహ్
ఆ నేను ఎప్పుడూ ఇంటికొచ్చిన మా అమ్మ లెమెన్ రైస్ చేసి పెడుతది యాక్చువల్లీ ఇప్పుడు కూడా లెమెన్ రైసే తిన్నా నేను
అవునా
ఆ అంటే రైస్ లో వచ్చేసి నాకు లెఫన్ రైస్ అంటే చాలా ఇష్ చం
ఆ అందరికి ఆల్మోస్ట్ ఫేవరెట్ అదే ఎక్కు లె లెమన్ రైస్
ఆ లెమన్ రైస్ వచ్చేసి ఆ బ్రేక్ఫాస్ట్గా చేస్తారు కదా అందరూ కానీ నేను మా అమ్మ మార్నింగ్ చేస్తే దాన్ని ఆఫ్టర్నూన్ కూడా తినేస్సా
హవునా ఉమ్ మా ఇంట్లో కూడా ఒకరు చాలా ఇష్టంగా తింటారు మా మర్ది గారు
ఓ అవునా
ఉ లెమెన్
అంటే లెమన్ రైస్ మీరే చేశారా లేదంటే వేరే వాల్ చేశారా ఓ మీరే చేస్తారా ఓకే అంటే నాన్ వెజ్ అంతా బాగా చేయడం వచ్చా అక్క మీకు
వంది నాన్ వెజ్ అంతా అన్ని వన్ ఆన్ అన్ని వంటలు చేస్తాను
ఓ అన్ని వంటలు చేస్తారా
ఆ మ్యారేజ్ అయింది కదా ఇంకా చేయాలి తప్పదు
ఆ ఆ ఆ అంటే నాన్ వెజ్లో ఏమేమి వస్తుంది మీకు
నాన్ వెజ్లోన పెప్పర పెప్పర్ చికెన్
ఉ
ఫ పెప్పర్ చికెన్ ఫ్రై చేస్తారు కదా అది బా చేస్తాను ఆ బిర్యాని ఒక టు టైమ్స్ చేశాను
ఓకే
కొంచెం బెటర్ అంతా మా బాలేదు అంత బాగుంది అనేయట్లేదు మీడియము ఒక రకంగా ఉంటుంది
ఓకే
మామూలు ఎక్కువగా ఫ్రై యే చేస్తాను చికెన్
అవునా అంటే మీరు నాన్ వెజ్ అన్నీ తింటారు కదా
తింటా మ మటను ఫిష్ చికెను ఉ ఇంకా ఆ చే చేయడం తెలుసు
అవునా చెప్పండి ఇకా ఎలా చేస్తారో
ఆ ఫిష్ ఫ్రై ఫస్ట్ మ్యారినేట్ చేసుకుంటాను మామూలు ఫ్రై ఫ్రైకి వేరే కర్రీకి వేరే సపరేట్ సపరేట్గా పీస్ సపరేట్ చేసుకొని ఆ ఫ్రై కై త్ అయితే మాములు రౌండ్ షేప్లో ఉండేటివి తీసి పెట్టుకుంటాను మామూలు కర్రి కె ఆ మామూలు గ్రేవీ
అంటే ఫిష్ కటింగ్ మీరే చేస్తారా లేకపోతే మీ హస్బెండ్ చేస్తారా
పీస్ కటింగ్ ఆ అంటే అక్కడే చేపించుకొని వచ్చేస్తారు అ
ఓ ఓకే అలా ఓకే
అవును ఇంట్లో ఎవరు చేసే వాళ్ళు లేరు మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఓకే ఓకే
ఆ మామగారికి చేసె ఆ అంతా అక్కడే ముక్కలు అంతా అక్కడే క్లీన్ అంతా చేపి చేపిచ్చు కుని వచ్చస్తారు ఇక్కడ వచ్చి కొంచెం పసుపు ఆ ఆ ఇది ఉప్పు వేసి బాగా దన్ని క్లీన్ చేసేసి పీసెస్ తీసుకుంటాం మళ్ళీ
అవునా ఓకే ఆ తర్వాత ఆ వినిపిస్తుంది
ఆ అదే ఆ అలా పై సపరేట్ చే చేసుకొయింటారు అది మ్యారినిటి ఆ ఫ్రై ఎగ్ ఆ కొంచెం
ఆ హలో
ఆ ఫిష్ మసాల హలో
ఆ
వినిపిస్తుందా
హలో ఆ వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది అక్క
హలో అండి వినిపిస్తుందా
వినిపిస్తుంది అక్క మీకు
వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది అదే సౌండ్ లేదు నీకు వినిపిస్తుందో లేదని
ఆ చెప్పండి చెప్పండి
ఆ అది కొంచెం ఒక ఒక ఎగ్ ఎగ్ ఒకటి రెండు అన్న వేసుకోవచ్చు ఎగ్ ఎసుకొ అంటే అంటే పీస్కి మసాలా బాగా అంటుకుంటుందన్న మాట
ఓకే
హలో మైదా కన్ఫ్ లోర్ ఆ కొంచెం బి బియ్యప్పిండి ఆ గరం మసా గరం మసాలా ఫిష్ మసా ఫిష్ మసాలా ఆ కొంచెం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లులి పేస్ట్ అవన్నీ అవన్నీ బాగా మిక్స్ చేసి కారం కారము ఉప్పు తగినంత మనం ఉప్పేసుకొని ఫిష్ ఆ ఫిష్ ఫిష్ అంతా క్లీన్ చేసుకొయిటాం కదా ఆ ఫిష్కి కొంచమే ఉప్ ఉప్పు వేసుకోవాలన్నమాట మళ్ళీ అది ఇది ఎక్కువ అయిపోతుంది కొంచెం ఏసుకొ ఆ ఏసుకొని దాన్ని మాసా చాలా బాగా మిక్స్ చేసుకొని ఇవి పీసెస్ కన్ని బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాల మ్యారినేట్కి ఆ మ్యారినేట్కి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆ తర్వాత ఇది కర్రీ చేసేసుకుంటాను ఫిష్ కర్రీ వీళ్ళు రోటీ రోటీస్లోకి ఆ రైస్లోకి తిన్ కర్రీస్ ఉండల్ల
ఓకే
కర్రీ కొంచెం చింతపండు
ఆ
ఉల్లిపాయ టమోటో ఆ భా కట్ చేసుకొయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి
ఆ
ఆ ఆ అవన్నీ కోసిపెట్టుకున్న తర్వాత ఒక త్రీ ఆర్ మో ఒక నాలుగై స్పూన్లు ఆయిల్ దాంట్లోకి జీలకర్ర ఆవ లు కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఇవి ఆ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటాం కదా అవన్నీ వేసి కొంచం బాగా మగ్గెంత వరకు ఉండాలన మాట
ఓకే
అ అయిన తర్వాత ఈ చింతపండు మనం నానపెట్టుకొనింటాం కదా ఆ చింతపండు రసం దాంట్లోకి వేసి కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఆ దాంట్లోకి కారము ఆ పసుపు మనం గరం మసాలాస్ అన్నీ ఉంటాయి కదా చికె అది ఫిష్ మసాలా గరం మసాలా అవన్నీ ధనియాల్ ధనియాల పొడి ఇది అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసేసుకోయినా తర్వాత కొంచం సేపు అది మసాలా అంత ఆ పచ్చి వాసనా పోయేంత వరకు ఫ్రై చేసుకొని
ఆ
తర్వాత ఆ పులుపు మసాలా అంతా కొంచం ఉడికిన తర్వాత పీసేస్లా
హలో హలో అక్క వినిపిస్తుందా హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో గి హలో హలో హలో ఉప్చ్ హలో హలో కదిది హలో హలో హలో హ హలో హలో హలో